బాగున్నావా
ఆ బాగున్నా ఏం చేస్తున్నావ్ రా
టీవీ చూస్తానా
నేనా కూర వండుతానా
ఏం కూర
ఇంగో టమాటా ఉన్నాయి చాలా లేరు వీళ్ళు మా ఒళ్ళు మావోళ్ళు అలిగింర్రు
ఎందుకు
వినపడతలే
ఎందుకు అంటానా
ఆ కూర దొండకాయ కూర వద్దట దొండ
ఆ ఏం కూర వండుతానవు మరి ఆ వినబడతాంది వినబడతాంది
ఆ ఆ ఓకే ఓకే టమాటా ఉన్ను ఎగ్ వండుతానా ఈ ఎండకు వడకు అదయిపోతాన అయినా వండుతాన తిన్నావా అన్నం
ఆ తిన్నా నువ్వు తిన్నవా
కూర వండాలే కూర వా అన్నాకా తిన పెట్టాలే మా వోళ్లకు మా పిల్లలకు అసలే తింటలేరూ మమ్మాయాలి ఇంది
ఎందుకు
ఎందుకు అలిగింది అంటే చిన్న మాట అన అందుకే అలిగింది బతిలాడుకోవాలి ఇగ బతిలాడుకోవాలి ఇగ ఆ ఆ వింటున్నా చెప్పురా ఏం చేస్తోంది మీ నాని
పండుకున్నా
అనుకున్న
మీ అబ్బాయి ఇంటికి వచ్చిండా మరి
ఇంటికి వచ్చిండు కూరండు అని గోల గోల చెత్తాండు ఆ కూర వండుతానా ఎగ్స్ కుదోలేవ్వన్నాడు ఎగ్స్ లేవంటే ఇగ ఒకటే ఉన్నది ఎగ్గు నేను లేచి వేద్దామనే అనుకుంటానా
చెయ్యిగా
అమ్మమ్మల ఇంటికి వాళ్ళ అమ్మముల ఇంటికి చుట్టాలు వచ్చింర్రు
ఎవరు
చుట్టాలు వచ్చిర్రు వాళ్ళు అమ్మమ్మ లేదు వాళ్ళమ్మమ్మ ఏం చేయాలే ఆ వాళ్ళను ఎవ్వల్ చూడాలే నేను అసలే అడుపోలేని పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు ఏం చేయాలని సప్పుడెక్ ఉకున్నాయిగా
ఏం కాదు తీ ఇగ మరి మీ వాళ్ళ తాతలేడా
ఉన్నడు తిసుకపోయి ఇచొచ్చింది అల్లకేవలండాలే
అ
అన్నం తీసుకపోయి ఇచ్చి తినమని చెప్పి పెట్టిచ్చినా ఇప్పుడే
హలో
ఆ వింటున్నా వింటున్నా మాట్లాడు మామ్ముడికాయలు తిన్నవా
ఆ తింన్లెను తింటా
తిను
ఆ తింటను పంపించినయే కదా
ఆ నేను పంపించినయే ఆ అప్పడు వరకు అదయిపోతాయి
మీకు మామిడి చెట్టు ఉండే అన్నారు ఉన్నదా మరి ఇప్పుడు
తిరి లేవడు
అయ్యో ఎందుకు
వచ్చింది తెలుసా అది దిషేష్ టప్పుడు మస్తు బాధ అనిపించింది
అయ్యో
బాధ అనిపించింది కని ఏం చెత్తావ్ తీసేయాల్సి వచ్చిందిక
మా కంటేనేమో ఏం చెట్టు లేదయే
ఆ ఇవి తీషేషి ఇల్లు కడతాను ఇగ అన్ని వేనై అసలు నీడే లేదు
అయ్యో
నీడే లేకుండైంది
మల్ల వేట్టు మారిగ చెట్లు
మళ్ళా ప్లేసే లేదు ఇంకా వెట్టుడే క్కడిది
ఇగ చిన్న చిన్న చేట్లన వెట్ ఇగ ఆ ఆ
ఇగ పూల చెట్లే చిన్న చెట్లని పూల చెట్లే వెట్టాలే ఆ పంప్తా పంపిత్త మీ ఇంటికాడ పెట్టుకుందుతి
సరే
ఒకటే ఎగ్ ఉన్నది అవికే ఎగ్గుకు ఎవల ముక్క పెట్టాలే ఎమ్ కథ
పెట్టిగా ఎవరికొ ఒకరికీ
ఇగ షిన్నోడుకే పెట్టుడయితది
మీ కోడి లేవ్వ మరి గుడ్లు అవి వేయకపెనవ్
ఏ అవి పిల్లలు చెత్తాయి అద్దు మల్ల నీసు వాసన అత్తది ఇ అప్పడి వరకు మళ్ళా ఒకరిని నాలుగు వేరెకాడ తెప్పించి ఉడకవేడితే అల్లేయచ్చని సుత్తనా లేయచు గీ దండం మీద బట్టలు అన్నీ సదురు అని చెప్పినాం మా బిడ్డకు ఆ మల్లోసారి బతులాడుకోవాలే
మట్లాడు
ఆ నా బట్టలు కూడా సదరమనాలె
ఆ
మంచిగయినంక రెండు మూడు రోజులకు జ్వరం వచ్చిందన్నది
అయ్యో తగ్గిందా మరి హాస్పిటల్ తీసకపోక పొయినవ్
ఆ నిన్న రెండు టాబ్లెట్లు వేసిన ఇక ఇవాలేయలే గాని కొంచెం మంచిగనే ఉన్నది అన్నం తింట లేదు ఇక నా బట్టలు సదురు మమ్మీ అని చెప్తే ఏమ్ అంటదొ మరి వు నా బట్టలు సదర మనాలే ఇల్లు కొంచెం నీట్గా చేయమనాలి ఎట్ల చెత్తే మంచిగా ఉంటుందని అడగాలే హా
మా ఇంటికి కూడా పెయింట్ ఎయ్యాల అంత మొత్తం అది ఊసిపోతాంది ఆగమాగం ఉన్నదంత ఇల్లు
ఆ పెయింట్ ఎపిత్తరా
ఆ ఏపిదం అది మొత్తం లేష్ పోతంది కాదక్కా
బొత్ బిచల్ బిచల్ లేతందా బిచల్ బిచల్ చల్ లేతే పెయింట్ చాన్ రోజులయే కావచ్చు ఎయ్యక
ఊ అందుకే కావచ్చు మరి
ఊహు నేను దేవుని శ్లోకాలు గోడ కతక పెట్టుకున్నా స్నానం చేసి రావడంతోనే చదువుకుందామని.
ఆ
కానీ చదువుడు లేదు ఏం లేదు ఒకటే రోజు చదివిన
ఇగ రోజు చదవపోయినవ్ మరి
గుర్తుంట లేదసలు పని అడావుళ్ళ ఆ ఒక్క రోజు చదివిన ఆ రోజు గుడివేనా ఫీలింగ్ కలిగింది ఇగ నాకు
అమ్మో
ఊ శ్రీరామనవమి ఎప్పుడు
ఎల్లుండి ఎల్లుండే గా
ఆ ఎల్లుండే గని ఈ గుడికి ఇక్క నుండి ఇక పోలేను నేను
అవునా
నాక్ చాతనైతలేద్ దూరం ఉంటది గుడి ఎండలా పోయి మధ్యాహ్నం వచ్చేసరికి ఇగ ఈ సారి కుదరదు పోవుడు
అవును
నేన్ వచ్చేసరికి ఒత్త దేవుడా అని దండం పెట్టుకుంటా
అంతేగా మరి
ఊ ఉ చిన్న వాళ్ళ డాడీ భద్రాచలం పోతడట
ఎప్పుడు శ్రీరామనవమ్ కా
ముందు రోజు రైట్ పోతారట అంటే ఇవ్వాల నైట రేపు నైట్ ఊ రేపు నైట్ పోతే
ఆ
మళ్ళా తెల్లారి మధ్యాహ్నమో మళ్ళా తెల్లారి సాయంత్రమో మళ్ళా తెల్లారి వత్తడిగా
ఎందుకు మీరందరు పోరా మరి
మేమందరం అంటే మాకు ఒకప్ పాప ఆస్టలనే ఉన్నది ఆ పాప పాప ఇంటికి అతనే ఎటన్న తీసుకపోతడట తల్లర అల్లరి ఏతది నేన్ నాకు చెప్పకుండా వేరని కొడుతది మా నన్ను నిన్ను ఆ నేను దీసకపోను నా బిడ్డ అచ్చినాంకనే పోతా అంటాండు ఈ సారొత్తే మరి ఇగ దాన్ని కాద అని ఎందుకని సప్పుడు
బొతార ఇగ
వచ్చినంకనే పోవడం రెండు మూడు టూర్లు ఏసుకుంటే సమ్మర్ గడత్తది
ఆ ఈ ఎండలో ఎటన్న దిరుగుతారు మరి
ఏ ఏ ఎండ తట్టుకుంటారు మాగా ఎండ వొంటింది ఏం గాదు ఎండలో అదేంటి యాదగిరి గుట్ట కాలుగాల్తాంటే పోయిన రోజులున్నాయ్
అ
అది ఘోరం ఇంకా అసలు
అ
ఆహ కరెంటుందా మీకు కరెంటు ఉందా మాకు గూడా ఉన్నాయి గాని అప్పుడప్పుడు వచ్చిపోతాంది మాకే లూజ్ కలెక్షన్ ఉన్నట్టున్నది
నిన్న కట్టెతోని అవి గ్రేటర్లు కింది కన్నాడు పిచ్చవట్టినదానికి ఇచ్చిండు కింద బడ్డాయ్ అవి
అయ్యో ఉ
కిందవడ్డాయ్ మళ్ళా దాంతోనే పైకి అన్నాడు అప్పుడే లూజ్ అయిందో ఏమో
ఆ వచ్చా అని
ఆ ఏమో ఇగ ఆ గోడల మీద అన్ని పిచ్చి గీతలు గీత్తాంటడు
హ
సరే నే ఇంకోసిపోయినాంక ఎత్తర
ఆ సరే